ఆ ఏం చేస్తున్నారు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ మీకు ఏమి ఇబ్బంది లేదు కదా హాస్టల్లో
ఉమ్ హాస్టలో ఆ ఇప్పుడే మేము టిఫిన్ తిన్నాము టిఫిన్ తిన్నామ మరి మీరు తిన్నారా
హ్మ్ హ్మ్ ఆ తిన్నాం మేము కూడా ఇడ్లీ తిన్నాం
ఉమ్ మాది ఈ రోజు పూరి మాది పూరి ఈరోజు ఆలుగడ్డ కర్రీ
అవునా ఇప్పుడు మీకు హాస్టల్లో ఇబ్బంది ఏం ఏమైన్నా ఉందా
కరెంట్ పోయింది కొంచం ఆ మళ్ళీ తర్వాత అంతాగా కాలేజీక్లేది ఉంది కొంచెం
ఉమ్ కాలేజీకెళ్లల ఏమయనా పన
రావాలి మాకు సర్టిఫికెట్ వి
అవునా హుం పరీక్షలు అయిపోయాయా
ఆ పరీక్షలు ఉన్నాయి రేప్ రేపు ఒకటి ఉంది మా ఆ ఎల్లుండి ఒకటి ఉంది
అవునా ఈరోజు డేట్ ఎంత
ఈరోజు పదకొండు
ఊ
మీరుతిన్న కదా
ఆ టిఫిన్ చేసాం
ఆహా
అవును అక్కడ ఉ మీకు వాతావరణం బావుంటుందా.
ఆ అవున్ ఇక్ ఆ ఇక్కడ చల్లగా ఉంటది కొంచెం వా తవరణం పొద్దు పొద్దున్న చల్లగా చల్లగా ఉంటది చెట్లు చాలా ఉంటాయి.
ఉమ్
ఇంగా చాలా ఉ ఉ చెట్లు ఉండగా చల్లగా అయితది
ఆ మీకు కూడా స్వచ్ఛగాలి పిల్చుకుంటాను మీరు
ఆ ఉ మీ దగ్గర ఆ మీ దగ్గర కూడా అ ఉంటాయా
ఆ మేము విలేజ్ లో ఉంటాం కద మాకు అన్ని స్వచ్ఛంగానే దొరుకుతాయి. చేపలు, పండ్లు ఉమ్ కూరగాయలు అన్నీ మేము మా దగ్గ దగ్రే పండించుకునేవే తింటాం మేము.
ముత అవి ఇవి అమ్ముతారు మేం కొను కునే తెచ్చుకోవాలి మేము ఇక్కడ
మీ ఇక్కడేమో మేము పొలాల్లో పండినవి మేమే పండించుకొని మేమే తిం ఎవమ్మ మాకైతే జామకాయలు, మామిడికాయలు చాలా దొరుకు టాయి
మా దగ్గర కూడా ఇప్ ఇగ అయున్ అవున్ టాయి కదా పండ్లు ఆ అరిటిపండ్లు అవి శుక్లవారం అం రోజు అమ్ముతారు శుక్లవారం శుక్లవారం
ఊ మా దగ్గర ఏమో తోట ఉంది. మేము మొన్న ఆ రెండు కొబ్బరి చెట్లు పెట్టాము.
హమ్
కి నాచురల్ గా ఎరువులు చేయడం కోసం మా ఆవు పేడను, గేదె పే బర్రే పేడను ఆ ఒక డ్రమ్ లో వేసి దానికి న్యాచురల్గా ఎరువు చేయాలని చేస్తున్నాం మేము.
మేమేమో ఇక్కడ మామిడి కాయ చెట్లు పెట్టినం వెండాకాలం కదా అయిపోవాలి మామిడికాయలు బేట్లు పెట్నాము ఇంకెండు మూడు సంవత్సరాల పెరుగుతాయి ఉ
ఆ వాతావరణం చూడడానికి రోజు రోజు బాగా కాలుష్యం మరిగిపోతూ ఉంది
ఆ ఇక్కడ కూడా చాలా ఎండలు ఉన్నాయి మ బర ఫుల్ బ పకెళ్ళడానికే కాష్టంగా ఉంది మీ దుకు కూడా
ఆ ఆ ఇక్కడ ఘోరంగా విపరీతంగా మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకేమో రోజు అల్లారీ చేస్తారని మొదట తింటారండి అసలు ఘోరంగా చేస్తారు వాళ్ళు
ఇక్కడ మా మా ఇక్కడ మా దోస్తులుంటారు కలిసి చదువు కుంటాము దే
హా
మా దగ్గర పిల్లలు అంటే మాయ ఆ మా నాంత వ
ఉ
వాళ్ళు మొత్తం అందర కలిసి కూర్చుని చదువుకుంటాం
వాళ్ళకేమో పరిషాలు జరుగుతాయి వాళ్ళకి వాళ్ళని చదువు పీయడానికి నా త తలకాయ పోతుందండి
కొన్ని చెదిండి మీరు రోజు పొద్దునే వాళ్ళని లేపండి చదివిపియండి మే ఆ యోగా లాంటివి ఏమన్నా ఆసనాలు కొనేస్తే వాళ్ళు కొంచెం ఉ మంచిగా మంచి దారిలో ఉంటారు
అది చెపి ఎక్ససైజులు కూడా చేపిస్తాం అప్పుడప్పుడు ఆ నీట్గా ఉండాలి పొద్దునే లేపుతా ఆ ఆ పొద్దున్నే లేపుతా లేపి కొద్దిసేపు ఎండకుండా అని చెప్తా ఆ లేవగానే బ్రష్ చేస్తారు బాత్రూమ్కి కేళ్ళి బెస్
ఈ బెండకాయ కూర పేట్టడి ఎక్కువ
ఆ బెండకాయ కూరా వాళ్ళకి ఫేవరెట్ ఆ చాలా ఉంటాయి అవును ఎక్కువ వాళ్ళు తినేదైతే పాలకూర బెండకాయ మళ్ళి బీరకాయ తోటకూర ఇలాంటియే ఎక్కువ
ట్టండి ఏం కాదు కుొక్కలకి
ఆ మాంసమేమో మేము ఊల్లో కోసుకుంటారు కదా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు
మ్ మ్ అవునా అయితే మా దగ్గరనేమో అందరూ అంటే కుటుంబాలు కలిసి కోడిని కోసుకుంటారు మేకలని
మ మేమో ఇక్కన్నే పెంచుకున్న గొర్రలు ఉంటాయి కదా మేకలు గొర్రెపోతులు అవి మేము ప్ పండగలప్పుడు అవే కోసుకొని ఉంటాం అందరం కలిపి
మేము పండలకి అహ హృప్రవేశానికి ఆవు తీసుకొని వస్తారు ఇన్ టి దగ్గర పూజ చేస్తారు
అవును మా దగ్గర కూడా తీసుకొస్తారు అవి ఇప్పుడు ఆవును తీసుకోతే మం చిది కదా ఇంటికి
అవునవును ఇం మీకు పెళ్ళికి సాకులోంన్ తీసుకొ వచ్చి పని అ చేపిస్తారా వాళ్ళ ళతోటి బియ్యం అవి కట్టిస్తారు చూడండి
హు మా ఊళ్లో ఎట్లుంటందంటే ఇప్పుడు గొళ్ళోలకి అండ్ ఇప్పుడు మేము గొల్లోళ్ళం మా గొల్లోళ్ళ వారికి ఒక ఒక స ఒక ఇంటి చాకలోళ్ళు ఉంటరు మల్లి ముత్రాషోల్లకు ఒక ఇంటి చా కల్లోళ్ళున్ అట్లా పెట్టుకొని వాళ్ళే పంచుకుం కుంట్రు మమ్ముల్ని
అవునా అయి తే మా దగ్గర కూడా ఇలానే జరు తది అయితే అంగడిల మార్కెట్ దగ్గర గుడా ఇట్లా కు తెలిసిన వాళ్ళు ఉంటే మేం వెళ్ళి వాళ్ల తో మాట్లాడొచ్చు
ఆహా మధ్యాహ్నం ఏం పెట్ త్తరు మీకు భోజనం
మాకు ఈ రోజు చి ఆ ఈరోజు చి కెన్ పెట్టుతారు బుద వారం ఓ మాకు ఇంకా ఆది వారం గుడ్ డా ఆ మాంసం వెయ్ ఇంక ఈ రోజు గూడ మాంసమే
హ ఆ వారానికి రొండు సార్ల బెడతరు
సినారు మరి ఈరోజు
ఆ ఈరోజు కూడా మాది మాంసమే చికెను కోడి వండాము
మ్మ్ అవును
అయితే ఇ కానీ ఇక్కడ కాలుష్యం తగ్గియడానికి మీరే అన కొన్ని టిప్స్ చెప్తారా మాకు
ఆ అయితే మీరు ఏం చేయలంటే రోజు కొన్ని చిన్న చిన్నగా చెట్లు పెంచి చడం చెప్పండి అందరి ఇ చదువ్ కున్న వాళ్ళకైనా మేమ్ ఇంటి దగ్గర ఉంటరు గదా వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు రోజు కొంచెం చెట్లు పెంచమనండి అని చెప్ ప్పండి మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు తె
ఆ చెప్తాం పిల్లలకి నేర్పిస్తాను నేను చాలా వరకు.
ఉపయోగనలున్నాయి.
ఆ ఉమ్మ్ పండుగల్లోన అండి మీకు ఇష్టమైన పండుగ అండి.
మాకి ఇష్ట మైదంటె బతుకమ్మ బతుకమ్మ రోజు. రోజూ ఫుడ్ అనా ఐదారు రకాలు మా అమ్మగారు వండుతారు. తింటాం మరి మీకే పండగ అంటే ఇష్ టం
ఆ నాకేమో రాఖీ ఎందుకంటే ఆ రోజు మ అందరం ఒక కాన్నే కలుచుకోని ఉమ్
రాఖీ అంటే రాఖీ అంటె ఏన్ టిదండి.
రక్షాబంధన్.
ఓ వ అదా తెల్స్ తెలుసు.
ఆ రక్షాబంధన్ రోజు అందరం కలుస్తాము రాఖీల్ కట్టుకుంటాము ఆ రోజు కొంచెం సందడి సందడి బాగుంటది మనకి డబ్బులు గూడొస్తాయి.
మాకు నివాళి నివాళి నివాళి పల్లాల పసల్ బెడ్తారు.
అవును మంగళార్ పల్లాల్ల మాక్కూడ బెడ్తారు.
ఉ ఆ అప్పుడు ఆడపిల్ల అని నేనే.
ఉమ్. అన్నదమ్ములకు మనకి దిష్టి బోవడానికి. మనం రాఖీ గడతాము.
అవునా మేమేమో అమ్మవారికి ఇగ. దే బతుకమ్మలం జేయిస్తామూ అమ్మవారికే సమర్పించుకొని ఆడుకు ఆడతారు అక్కడ దాని చుట్టూ దిరుగుకుంటూ.
ఉ బోనాల్ అవి చేస్తాం ఇగొ రాఖీ ఐపోంగనే వెంటనే ఒక రెండు రోజులకి మాకు బోనాలు జేస్తారు. మావుల్లోనైతే
మాకు ప్రత్ అహ్ ఎప్పుడైనా ఐదు సంవత్సరాల కొకసారి సారి ఎల్లమ్మ పండగని చేసారు మేక కోత్సము ఇంకా ఆ రోజు.
ఉమ్మ్
ఉ ఆ చు. ట్టాల అందరు వచ్చి వంట భోజనాల్ దింటర్.
ఇక్కడ కూడా ఎల్లమ్మ పండగ ఉప్పలమ్మ లింగమంతుడు అని పెళ్ళిళ్ళు ఇప్పుడు ఈ సాంబార్ స్టార్ట్ అయినా కాంచీ అహ్ చాలా జరుగుతున్నాయి మొన్న కూడా మా ఊళ్లో ఎల్లమ్మ పండుగ జేశారు బాగా ఉమ్. డప్పులు పెట్టి గజ్జె లావుల్.
మా దగ్గర గుడా జరిగినాయ్ మొన్ననే ఐతే. ఈ రోజు మంగళ అ నిన్నలా పోయిన వారం మంగళరం ఆ మా ఇంటి దగ్గర గా వేరే వాళ్ళు చేసుకున్నారు. మమ్మల్ని బిలిషిర. ఆ రోజు నం
హ
దేవుడగల్
తిన్నరా మా దగ్గర కూడా ఇక్కడ ఊరొళ్ళ అం అందరు ఇక్కడ గూడా ఆట్లనే జేస్తారు కాకపోతే గజ్జల్ లావులు వేసుకొని డప్పులు ఏసుకొని ఊరంతా దిరిగి డ్యాన్స్ లు ఏసుకుంటా ఫుల్ ఎంజాయ్ జె మీద నీళ్ళు పోసుకుంట్రు
మా దగ్గరనే ఏమో కొత్త బట్టలు కొనుక్కుంటారు బట్ బట్టలు కొనుక్కుంటారు నీళ్ళ బిందెలు గొంటరు వాటికి దారాలు కడతారు ఈ పండగ రో
హ ఈ రోజేమో నేను లేవగా పిల్లల్ని లేపి వారికి పళ్ళు దోంపించి ఒక పాపకేమో బాలేదు హెల్త్ బాలేక ఆరోగ్యం బాలేేక ఇంటి దగ్గరనే ఉంది ఇంకో పాపనేమో కూలుకు వంపాను
అవునా బడికి వెళ్త రా మీ పిల్లలు మీ మీ అమ్మాయి ఏ ఏ తరగతి చదువుతదో చాలా మంచిగా చదివిపియండి
ఆ చదువుతారు బానే చదువుతారు ఒక అమ్మాయి ఏమో రెండో క్లాస్ చదువుతుంది ఒక అమ్మాయి ఏమో ఒక అమ్మాయి ఏమో ఎల్కేజీ చదు తుంది ఇంకా అండి మీరేం చే సిరు పొద్దున్న లేసినా కాంచి
మేం లేవగానే నాకు క కన్ను ఆపరేషన్ కన్నుకి క్కలు మందు ఇపుడు ఇయమంటే చరు నేను వేసుకున్నా తిన్నా తిన్నా తర్వాత చదువు కోవాలి మళ్ళీ కా ఊ బయ ఉ
అ కళాశాల కదా మీది
ఆ అవును కళాశాలనే ఇక్కడ కాల ఆ వాతావరణం కూడా చల్లగా ఉంటది రోజు పోవడానికి వీలైతది మాకు
ఇక్కడదేమో ఎండలు బాగా కుడుతున్నాయి మాకు ఎనిమిది కాగానే ఎండ వస్తుందండి తట్టుకోలేకుంటుంటాం ఇప్పుడు అయిపోయిందండి పాప వెళ్ళంగానే ఇక నాకు రోజు చేసి పండ్లు బోలు తోవడం ఊకడం తుడవడం ఇల్లు పిల్లలకు స్నానం చేపియడం అన్నం నడిపియడం ఇలాగే ఇప్పుడు మీ పన్నెండు అవుతుందండి నా పనంత అయిపోయేలోపు